హలో నమస్కారం అండి బాగున్నారా అండి
ఆ బాగున్నాము అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఉ ఏం చేస్తున్నారు అండి ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం ఆ ఖాళీనే ఉన్నాం అండి మీరు ఎప్పుడైనా ట్రిప్లుకి అట్లా ప్లేసులికి ఎక్కడైనా వెళ్ళారా అండి
ఆ వెళ్లామండి అంటే వెళ్ళాము మాములు ఆ గుడికి దేవస్థానం కి ఎక్కు ఎక్కువ ఎక్కువ వెళ్ళాము
ఓహో అంటే డివోషనల్ అనుకుంటా కానీ ఆ అవునులేండి దేవుడి భక్తి ఎక్కువ అనుకుంటా కదండి మీకు
మీరే
హలో హలో
హలో వినిపిస్తుంది ఆ వినిపిస్తుందండి ఉ
అదేమన్నా ట్రిప్
ఆ రీసెంట్ గా అంటే ఇది తిరుమలకి వెళ్తామండి
హ తిరుమల వు చాలా
ఆ ఏమిట స్వామి మంచి ప్లేసు అంతే కాకుండా వెదర్ కూడా బా
రజర్ గాని అన్ని చాలా బాగుంటాయిలండి నేను పోయినా అండి ఒకసారి తిరుమలకి చాలా బాగుంటుంది అసలు మనము అనుకున్న నార్మల్ గా ఎవరైనా ఫస్ట్ టైం పోయేటప్పుడు కొద్ది ఎక్స్పెక్టేషన్ తో పోతాడు నార్మల్ గా ఇట్లుంటుందని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అ ఎక్స్పెక్టేషన్ మించి అవున అవునండి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అ
ఆ ఎన్విరాన్మెంట్ కాగానీ అంతా క్లీన్ గా ఉంటుందండి అసలు ఎక్కడే గాని వేస్ట్ గానీ ఎక్కడ కానీ కింద కూడా పరలేదు
ఆ అవునండి చాలా అంటే పరిశుభ్రత అనేది చాలా చక్కగా పడిస్త సరండి అక్కడ అక్కడ ఉండేడానికి రూమ్స్ గాని అన్ని వాళ్ళు ఫ్రీగానే
మొత్తం ఫ్రీగానే చేసారు అంతే కాకుండా మనం ఇక్క ను వెె వరకు ఖర్చు ఉంటు తర్వాత అక్కడికెళ్లాం మొత్తం
అంతే అండి పైకి పోయిన తర్వాత అన్ని విధాలుగా మనకు అన్ని ఫ్రీనే ఉంటాయండి ఫుడ్ చూడు ఫుడ్ కావాలంటే అక్కడ వెంగమాంబ అని ఆశ్రమం ఉంటుంది కదండి అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా మనం ఎక్కడ ఉమ్ అవునండి స్టే కోసం చాలా రూమ్స్ ఉంటాయి సొ ఒక్కొరికి ఒక్కొ రూమ్ ఇచ్చేస్తారు
మళ్ళీ లాకర్స్ కూడా ఇస్తారు
ఆ లాకర్స్ కూడా ఉంటాయి లాకర్స్ మళ్ళీ ఇంకా చాలా విధాలుగా అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుందండి
కూడా అక్కడ ఈజీగా తోందరగా కూడా సర్వే కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కడ అని వెతుకోనే ఉం ఎక్కడికి వెళ్ళిన కూడా స్టే చేసే
ఆ అవునా ఏమంటే కొద్దిగా కొత్తగా పోయినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలండి ఎందుక ఎందుకంటే అక్కడ ప్రదేశము ఆ అవునవునండి చాలా మంది జనాలు ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కానీ అక్కడయితే చాలా భద్రం గానే ఉండోచ్చండి
ఆ అంత రిస్కే ఎం ఉండదు బట్ అంటే ఎక్కడైనా కూడా రిస్క్ ఉంటది కొంచం జాగ్రత్తగా ఉందాం అంతే
ఎలా ఉన్నిందండి అప్పుడు పోయినప్పుడు ఫస్ట్ సారి ఆ నేను పోయా అండి చాలా సార్లు
ఫస్ట్ సారి పోయినప్పుడు నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మెమరబుల్ అండి ఎందుకంటే అది మర్చిపోలేం ఫస్ట్ కదా ఆ అది ఫ్రె అంతేకాకుండా అది ఫ్రె ఫ్రెండ్స్ తోనే వెళ్ళమండీ అన్నమాట
ఆ ఫ్రెండ్స్ అంటే ఇంకా చాలా బాగా జరిగి ఉంటుంది కదండి అది
ఎక్కేటప్పుడు
అవున అవును ఎన్ని మూడు వేల స్టెప్స్గా మూడు వేల ఎన్ని న్నిమూడు వేల
ఐదు వందల
ఆ అవున అవునండి మూడు వేల ఐదు వందలు స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా అంటే ఒకరమే అను ఎక్కితే కొద్దిగా ఇది అవుతుంది గానీ ఫ్రెండ్స్ తో కాబట్టి చాలా బాగుంటుందిలేండి పోయేటప్పుడు జాలీగా మాట్లాడుకుంటూ అహ్ వాళ్ళు అలసట ఆ అవును ఆ స్టెప్స్ ఎక్కిన అల్సట కూడా ఉండదు అసలు ఉమ్ మేం పోయినప్పుడు కానీ మేము మా ఫ్రెండ్స్ తో పోయినాం అండి అప్పుడు మేము మా ఫ్రెండ్స్ ఒక కాలేజ్ ఫ్రెండ్స్ తో పోయినప్పుడు చాలా అద్భుతంగా అనిపించిందిఅండి అప్పుడు నేను నార్మల్ గా అది అంటే తిరుపతి అంటే ఇంకా జస్ట్ మెట్ల ఎక్క అక్కడ పోంగానే మెట్ మెట్లు ఉంటాయి ఆ మెట్లు మెట్లు ఎక్కం గానే ఇంకా గుడి వస్తుంది ఆడ ముందర క్యూ ఉం ఆ క్యూ ఉంటుంది ఆ క్యూ లో పోతే ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకొని వచ్చేసా అలా అను కున్నానండడి నేను నార్మల్ గా ఉ అదే అండి ఉమ్ తర్వాత మె ఒక్కసారిగా మేము మెట్లు ఎక్కి పైకి పోయిన తర్వాత అక్కడ ప్లేస్ చూసి అసలు ఆశ్చర్యపోయినాండి ఏమి ఇక్ ఏమి ఇంతలా ఉమ్ అది ఒక ఇంకా ఉ ఉ ఇయన ప్రపంచంలోకి వెళ్ళిపోయినాడు సార్ ఈ చాలా అద్భుతంగా ఉంటుందండి వివరించడానికి కూడా మాటలు తక్కువే అనుకోండి
ఆ ఇదే కాకుండా చుట్టుపక్కల జూ కానీ అంతే కాకుండా వేరే వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి
చాలా ప్లేసులు ఉన్నాయి అయినా పైన తిరగడానికే సమయం సరిపోదండి మనం పోయినప్పుడు కాని ఒక దగ్గర దగ్గరగా రెండు మూడు రోజులు ఉన్నామంటే మొత్తం కొద్దిగా కవర్ చేయొచ్చు అంతా మొత్తం
ఉం
ఉమ్ ఉం అంతే అండి ఇంకా వేరే చాలా ఉన్నాయి కానీ తిరుమల చూడాలంటే చాలా రోజులు పడదు ఆ లడ్డు అంటే తిరుపతి లడ్డంటే ఇంకా చెప్పనక్కర్లేదండి
ఆ అద టేస్ట్ అండి ఇకా అద టేస్ట్ ఎక్కడ దొరకదు
ఉ ఆ టేస్ట్ అనేది ఎక్కడ దొరకదు
గూగుల్ కి ఒక టోకన్ ఇస్తారు కదా ఫ్రీ టోకన్ దానికి కూడా ఒకటి ఫ్రీగా ఇస్తారు
మధ్యలో అవున అవునండి ముందే మనం కిందనే ఫ్రీ టికెట్లు ఫ్రీ దర్ టికెట్ దర్శనానికి టికెట్లు ఇస్తారు ఆ టికెట్లు తీసుకుపోతే లడ్డూ ఫ్రీగానే ఇస్తారులేండి
ఆ అక్కడ భూదేవి కాంప్లెక్స్ కానీ మళ్ళీ శ్రీనివాస అలా అదేదో ఉంటుంది అక్కడ కానీ ట్లా ఇస్తుంటారు ఏంటే తొందరగా కేలితే తొందరగత
అవునులేండి మీక ఎంతసేపు పట్టిందండి దర్శనానికినికి అప్పుడు వెళ్ళినప్పుడు
మాకు వెళ్ళినప్పుడుంటే అంటే నైట్ వెళ్ళారు పొద్ద్దన్న టికెట్ తీసుకున్నాను పొద్ద్దన్న టూ ఓ క్లాక్ కిలా టికెట్ దొరికింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కి దర్శ తనకి హెచ్చారు అనుమా
ఆహా అవునులేండి ఆ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కదండి
ఆ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అది ఎట్టు గంటచ్చిన
అవునులేండి ఆ ఆ
తర్వాత అది జనాలకు తక్కవ వెళ్ళినప్పుడు అందుకని తొందరగా అయిపోయింది ఒక స కొట్టింది అంతే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంతే లెవెన్ క్యూ లో క్యూలో నిలబడ్డాము
అవునా అవును చాలా తొందరగానే అయిపోయింది కదండి అయినా
ఆ తొందరగానే అయిపోయింది లెవెన్ కెల్లా ఫ్యూ ఉ ఉన్నామన్నారు వాళ్ళు మేము నైన్ కెళ్లా వెళ్ళిపోయినాం లైన్ లో లైన్ అయిలోకే దశనం మ వన్ ఓ క్లాక్ అయిపోయింది ఒ ఒంటి గంటకి అయిపోయింది
ఆహా అవునులేండి చాలా తొందరగానే అయిపోయిందిలేండి
ఆ అస కంపార్ట్మెంట్ లో కూడా వెయలేదండి కంపార్ట్మెంట్ లో వేస్తారు అంట కదా
అవున అవునండి ఫ్రీద అంటే అది జనాలు రద్దీగా ఉన్నప్పుడు కొద్దిగా ఏస్తారులేండి అంటే రూమ్ లో మనల్ని కొద్దిసేపు వెయిట్ వెయిట్ చేయిస్తారు ఇంకా ఖాళీ కాంగానే మళ్ళా మనల్ని పంపించి వేస్తారు
ఆ అంటే ఆ కంపార్ట్మెంట్ లో వేసినా కూడా అంతేం ఉండదండి
ఉ అవునువును అంటే ఎక్కువసేపు ఉండదు అయినా ఎంత లేదన్నా మార్మల్గా జనాలు ఎంత రద్దీ ఉన్నా కూడా మనకు ఆరు గంటలు ఆరు ఏడు గంటల సమయం పడుతుందండి దర్శనానికి ఇంకా అంతకంటే తక్కువ అయిందంటే ఇంకా అదృష్టం ఉండాలండి దానికి
అదేనండి అది టికెట్ వలనే అవుతుంది ప్ర్రీ దర్శనానికి వెళ్తే లేట్ అవుతుంది కంపల్సరీ
టికెట్ దర్శనం అతే కొద్ది తొందరగానేయి పోతుంది ఫ్రీదర్శనంతో పోలిస్తే ఏం వెళ్ళినప్పుడు కానీ ఆ మాకు దగ్గర దగ్గర ఐదు గంటల సమయం పట్టిందండి దర్శనానికి ఉమ్ మేము కూడా సేమ్ అలానే మీ మాదిరే మార్నింగ్ ఉదయం బయలుదేరినాము నేను అంటే నైట్ మా అనంటపూర్ నుంచి బయలుదేరినాము గాని ఇంకా అక్కడికి మూడు గంటల సమయానికి చేరుకున్నామండి తిరుపతికి మ్మ్ అక్కడ ఇంగ కిందనే టికెట్లు పంచుతారు కదండి ఆ టికెట్ ఆ టికెట్ తీసు కొని ఇంకా అప్పుడే ఇంకా మొదలు పెట్టినామండి మెట్లు ఎక్కడం ఇంక ఎక్కేసి మార్నింగ్ వెళ్ళిపోయినాము ఇంకా ఆ తర్వాత రోజు మధ్యానం పో దగ్గర ఒక మూడు గంటలగా అట్లా వెళ్ళామండి దర్శనం స్టార్ట్ అయినాము
అ
మ్మ్ మూడు గంటలకు పోతే నైట్ ఆ పన్నెండు గంటలకు అంతా అయిపోయిందండి మాకు ఎంత దర్శనం చేసుకొని అంత ఇంకా రూమ్కి వచ్చేలో పన్నెండు గంటలు అయిపోయింది ఆ తొందరగానే అప్పుడు కొద్దిగా రష్ ఎక్కువంది కాబట్టి కొద్దిగా పర్లేదండి అయిన తొందరగానే అయిపోయింది రష్ ఉన్నా కూడా అవునవున అవునవునండి సమ్మర్ లో ఎక్కువ జనాలు వస్తారు మ్మ్ అవునండి అదే సమ్మర్ లో అంటే ఇంగ వాళ్ళంతా అప్పుడే అదే పనిగా వస్తారు కదండి ఇంకా
ఆ కానీ సమ్మర్ అయినా వింటర్ అయినా కూడా వెదర్ మాత్రం
మ్మ్ వెదర్ ఎప్పుడు అలా ఒకేలా ఉంటుందిలేండి అక్కడ అక్కడ ఉండే చెట్లు గాని అన్ని వాళ్ళు అలా మెయింటైన్ చేస్తారండి అక్కడ పైన
ఆ
హ్మ్
అంతేకాకుండా ఆ కింద నుంచి పైకి పోవాలన్ టే మొత్తం ఆ లగేజ్లు
మ్మ్ మ్మ్ అన్ని ఫ్రీనే ఉంటాయి అన్ని అ క్కడ వాళ్ళే అన్ని తీసుకుపోతారు మనం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి అక్కడ మ్మ్ మ్మ్ అంతే అండి ఏమంటే కొద్దిగా తెలిసి ఉండాలండి కొద్దిగా ఎట్ల ఎక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ పోవాలి ఎక్కడనేసి అన్ని తెలుసున్నాం అంటే మ్మ్ అంటే మనకు తెలిసినోళ్ళు తో ఒకరున్నా ఆ ఒకరున్నా తెలిసిన ము సరిపోతుందండి ఎవరన్నా తెలిసిన వాళ్ళు మనకు ఆ తిరుపతి గురించి ఒకరున్నారు అనుకో మనకి ఇంగ ఇబ్బంది లేదండి ప్రశాంతంగా వెళ్ళి అన్ని చూసుకొని రావచ్చు
ఆ మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఆ నలగురుము వెళ్ళాము నలగురికి తెలిదు అది కాదంటే ఓ ఎందుకంటే రమ్ వేరే వాళ్ళకి వాళ్ళకి పని ఉండేసి ఇంకా రాలేదు ఆ టైమ్ లో ఏమో నలగురం ఫస్ట్ టైం వెళ్ళాము కానీ ఎక్స్పీరియన్స్ మాత్రమే వేరే లెవెల్ ఉండె
ఆ ఎక్స్పీరియన్స్ కూడా బానే ఉంటుందండి ఏం తెలియకుండా వెళ్ళి అవును అవును లే
అడిగి వాళ్నడిగి వీళ్నడిగి
అలా ఇలా తెల్సుకొని తే కొద్ది టైం పట్టొచ్చు కానీ బాగుంటుందండి అదే అదే అండి ఆ అనుభవం కూడా చాలా భారీగా ఉంటుంది మ్మ్ సరే అండి మీరిచ్చిన ఈ సమాచారానికి చాలా చాలా ధన్యవాదములు మ్మ్ సరే అండి ఉంటా అండి బాయ్ అండి